హలో ర కా కా హలో అ ఇనిపిస్తుందా
వినిపిస్తుంది
బాగున్నారా
బాగున్నాను నువ్వెలా ఉన్నావు
నేను బాగున్న మీరెలా ఉన్నారు ఏం చేయాలో ఆలోచిస్ స్తూన్నా
ఏం ఆలోచిస్తున్నావ్ అంత దీర్ఘంగా
ఫ్యూచర్ హస్బండ్
ఓయమ్మా
హ
ఇప్పుడే పెళ్ళి దాకా పోయి ప్లాన్లు చేసుకుంటున్నావా
ఆ అంత లేదని ఆలోచిస్తున్నా ఆ ఏంటి హలో యువర్ వాయిస్ ఈజ్ నాట్ కనెక్టెడ్ టూ టూమేం నాకు నీ వాయిస్ వినిపించట్లేదు నాకు నీ వాయిస్ ఇనిపించట్లేదు అట్టాగే పెట్టేైతే అట్టగే పెట్టు టెన్ మినిట్స్ అయినతర్వాత కట్టవుతది అప్పుడు నువ్ ఫైవ్ ఫైవ్ రేటింగ్ పెట్టేసుకో సరేనా హలో హలో అని నేను ఓరల్రేనులే నాకు నోరు నొప్పిగా ఉంది అట్టా పెట్టుకుంటా